హలో
మీ వాయిస్ ఇనిపి అలో
హలో
ఏంచేస్తున
ఏం లేదు తిన్నవా
ఆ తిన్న ఇపుడే
ఏం కర్రీ
పప్పు తిన్నావా నువ్వు
ఇంకెలా ఉన్నావు డెసులుకొన్న
లేదు ఫన్లే నచ్చలేదు డ్రెస్ నచ్చలేదు ఫోన్
ఆ ఊహు ఎందు ఆ తిన్నం
ఉన్టన్
మాది గుడ పప్పే ఎందుకు డెస్సెస్ బాలేవా ఎట్లా బానే ఉం
నచ్చలే డ్రస్సెస్ ఏమో ఒకటి రేట్ ఎక్కువ ఉంటది ఒకటి తక్కువ ఉంటది
ఆహా
నచ్చలే మమ్మీ వాళ్ళకు గుడా నచ్చలే నేనేేం చేయాలి
ఉమ్
కాళ్ళు నుస్తూనాయి పోయచచ్చి
నేను కూడా ఇంత సెపు తిరగని పోయి వచ్చ తిరగనికి పొయి వచ్చిన
ఏం చేష్న
అ ఖాళీగానే కూర్చున్న బయట అట్లా చల్ల వస్తుందని చల్లటి గాలిని ఆస్వాదిస్తున్నా
ఎప్పుడెళ్తున్నాంటి
ఏంటింగే